ఎంచేపైంది మి ఎత్తనీకి
నేనెత్తినా
ఆహా
ఆడ ప్రిపేరింగ్ కాల్ అని పడ్డదాడ
అంతేనా
ఆ ఇక చెప్పు సిగ్నల్ సక్క ఉండ ఇంకా టైం పడుత
ఎం చేస్తున్నావ్
ఏం లేదు వాళ్ళే చేస్తుంది
అర్థం కాలే
అవును చేస్తున్
ఏం ఆలోసిస్తానావ్ అంతగానం
ఏం ఆలోచిస్తున్నా ఆంటే ఎండ వాన ఒకటే సారి బడుతే ఏం
ఎండకు వానకు పెళ్ళైతదని చిన్నప్పుడనేటోళ్ళు
నిజం గన్ పాయింది
ఏమో తెలవదు నాకు
ఏలువాయ
తడు అంటే వాళ్ళు చిన్నప్పుడు అట్టనేది
నాకు నాకేం తెలుసు తెలుసా అ చెప్ప
కు
సీతమ్మ రామిడి
ఆహ్
రాముడి వైఫ్ సీతునింద్ జూడు
ఆ
అమె బట్టలారేస్తే ఆట్లై అని తెలుసు ఎస్ ఎస్ సి తెలుసా మీకిది
తెలువదు
నాకి అవే తెలుసు
అదోక్కటే తెలుసు
దాని వెనక సైన్స్ ఏంటిది
ఏమో తెలిదు దాని తర్వాత రెయిన్బో వస్తది ఇట్లా నీట్ గా తకక్ చెక్క చెక్క
ఉంచి నీట్ గా వత్తద
ఉ క్లారిటీగా అంట కొంచెం చూడి మనం రీసెంట్గా వచ్చింది చూసినావా ఇంటికాడ ఉన్నప్పుడు
ఇప్పుడా
ఆ రోజు వాన పడతాంది చూడు వాన చిన్న చిన్న
ఇక్కడ ఉన్నప్పుడు అసలు వాన పడనే లేదు
ఆడవాళ్ళేవి అని గాలి వచ్చింది బాగా
ఉ గాలి కూడా రాలేదు
ఉ బస్ సపడే కొనేగా
ఎప్పుడు వచ్చింది
నువ్వు ర్వట్టుంది ఇంట్లో పడినట్టుంది ఇంటి నేను చూసిన
తమరు ఎప్పుడు బయటనే తిరుగుతారు కాబట్టి తెలుత్తది
ఆ మరి
ఉ తిగుసారు కాదు బయటనే ఉన్నారు
క్రికెట్ ఆడతాన్ పోయినప్పుడు చూస్న
త ఏ గలా ఆడటానికి పోయినావు
ఆ ఎన్నితరు సాయంత్రం పోయ మంచి ఫైవ్ ఫైవ్కి పోయి
చెప్పలేదు మరి
చెప్తే పంపిత్తావా
సరేలే చెప్పు ఇంకా
ఏ ఇలా నార్మల్ కాల్ కదా అడుగుతా అలు ధనీ
ఏ వాళ్ళ
నేను ఏదో ఫ్యాంటసీ పోదని చెప్పినా అట్లా అ నువ్వు దాన్ని నిజమనుకుంటాంటివి
ఏం అవే నిజాలు కూడా కొన్ని కొన్ని అబద్ధాలు కూడా నిజాలు చతాను
నిజాలు కూడా కొన్ని చేదుగానే ఉంటాయని నేను చెప్తాను
అవును ఆ ఏంది
ఏం లేదు నేను ఏం ఆనలే
నువ్వు ఏం అనావ్ అవ్వ నాకే అట్లా వినబడతాది
ఏం వినబడ్డాది చెప్పురా
ఉ నాకె నువ్వు అన్నది. వినబడ్డది
అదే ఏమన్నా చేప్పు మరి
గట్ల చెప్పద్దు అగు ఇగ ఇన్నయి ఇన్నట్టే ఉండాలే మళ్ళ ఏమన్నవ్ మళ్ళ చెప్పద్దు
అబ్బా లోన్ డిటెక్ట్ పేమెంట్ ఇవి మనకు బ్యాంకులల్ల గిట్ల ఫైనాన్స్ ఇట్లా గావి ఇస్తారు. చూడు అవి ఏట్లా ఇస్తారా తెలుసా నీకు ఏమైనా
ఇకేం
ఇంట్ల ఫై మనం ఏదన్న వెకిల్ గిట్ల కొను కోవాలనుకుంటే
ఆ
ఫైనాన్స్ ఇస్తారు. గాదా దానివల్ల వాళ్ళకు ఏంటిది. బెనిఫిట్
అవసరం
ఇగా మనం ఫైనాన్స్ లో ఒక బైక్ తీసుకున్నాం. నెట్ కాకుండా ఇట్లా మంత్లీ మంత్లీ ఇట్లా కడతామని చెప్తాము. గాదా
ఫైనాన్సా
ఆ దానివల్ల వాళ్ళకి ఏంటిది బెనిఫిట్ అంటాన్న ప్రాఫిట్ ఏమైనా మనీ వొస్తాయా
వాళ్ళకి ఏం ప్రాఫిట్ రావు
ఎందుకు రావు వస్తాయి. నీకు నువ్వు తెలవకపోతే తెలవదాని జేప్పు
సరే తెలివది చెప్పు మరి
ఒక వెకిల్ కొన్నాంక ఇప్పుడు వాడ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇత్తే యాక్చువల్ ప్రైస్ సిక్స్ ల్యాకో సెవెన్ ల్యాకో ఉంటదిరా
ల్యాక్స్ వన్ ల్యాక్స్
హ్ సిక్స్ అయినా ఫైవ్ లక్స్ అయినా ఉంటది ఇప్పుడు సపోజ్ ఒక నువ్వు ఒక ట్రాక్టర్ కొన్నావు.
గంత ఎందుకుంటది
సెవెన్ ల్యాక్స్ ఉంటది. ఏమో అప్రాక్స్
బండికీ
బండికి బైక్స్ బట్టి ఉంటాయి.
లక్ష ఉంటద
రెండు లక్షలు మూడు లక్షల బండ్లు కూడా ఉంటాయి.
ఎక్కువ కార్ ఏ ఉంటయి. సి నార్మల్ బండి హీరో హోండా బండి ఏంత ఉంటది.
హ్ వన్ లాక్ అంతే సెవెంటీ ఎయిటీ అట్లా ఉంటాయి.
హీరో హోండా తక్కువ గాదా
ఎట్లా అయితెంది. ఎయిటీ నువ్వు ఎట్లాసిన ఎయిటీ లాక్స్ తీ ఎయిటీ అంటె నా ఎయిటీ థౌజంట్
ఎయిటీ లాక్స్ కి ఒక లారీ కొనచ్చా
లారీ యా రెండు లారీలు వోత్తయి. రెండు మూడులార్లు వోత్తయి.
ఎట్ పట్ అడిగింటా అ మంట
గా బ్రాండేడ్ కూడా ఉంటాయని మనం కొనలే అంతే
అది ఒకలు తీసుకోరాదే డి డబ్లు్ నీ డబ్బులే
ఆ
నీ డబ్బులు ఎన
బి డబ్ల్యూ ఎమ్ ఆ
బి డబ్ల్ ఎమ్ కదా అ
నాకొచ్చింది కూడా పో పోగొడ్తనావ్ నువు
పోయిన ఎన్ ఫైవ్ నా ఏంటిది రా అది
బిఎమ్ డబ్ల్యు
బిఎమ్ డబ్ల్యూ నేనేమన్నా బిఎమ్ డబ్లు అన్ననా
బి డబ్లు ఎమ్ బి డబ్లు ఎమ్ అంటా
ఆ
ఇంకా బీడబల్ ఇ అన్లెదు
మళ్ళ మసిపెన వాడు ఉత్తిగనే అడు బి ఎమ్ డబ్ల్యూ బిడబ్ల్యూఎచ్ అసలైంది బిడబ్ల్యూ ఎమ్ నువ్వే అసలు అంత
అంతేనా
తాయి
తిను నువ్ ఏదంటె అదే పట్రాదు నీ కంటే ఏక్ కోన
అంతే ఉంటది మరి
అరేయ్ అడగాపెనవ్ డాన్ని పై మనీ
ఆడుగుధాం ఆడుగుధాం
ఏమో హంగ్రీ రా
ఆఆ
మేము హంగ్రి
వినిపియట్లే
ఐఎమ్ హంగ్రీ అంటానా ఆకలైతంది నాకు
అ అలాగే
య
తే మీ డాన్ని ఆడుక్కోరాదు మా డాన్ని ఎందుకు
మా డాడీ అడిగితే మా డాడీ డైట్ సీదా
ఆ ఒకే క్లాస్ మీట్ ఇడా ఉంది ఓకే ఓకే అలానే నా
గల్ గల్స్ ని అడిగితే గర్ల్స్ అడిగితే ఓ తీరు ఉంటది బాయ్స్ అడిగితే ఓ తీరు ఉంటది ఇండ్లాల్లా ఇవన్నీ పనికిమలిన చెత్తారని వాళ్ళు ఒపీనియన్ గర్ల్స్ అయితే దీనికి ఏదో అవసరం ఉంది కాట్టి ఇది అడుగుతుంది బాయ్స్ అయితే ప్రతి చిన్నదానికి అడుగుతారేమో అని ఇంట్లో అట్లా పొడిగిపోయి ఉంటుంది మన
నాకా అబ్బాయిలాగా డేరెన్ డాష్ గా ఉండడం ఇష్టం మంచిగా ప్రజలా అనేకి ఆ నేను ఇప్పుడు ఉన్నాను అనుకో ను వంద అంట అంతేగా
వాళ్ళ గురించి నీకు అవసరం లేదు నీకు నచ్చింది న్నట్టు నువ్వు ఉండాలి అంతే అది
వాళ్ళ గురించి నేను ఎందుకు అనుకుంటా
మరీ నీకు నచ్చినట్టు ఉండు ఉందా వంద మంది వంద అనుకుంటారు నీకు అవసరమా
నేను నేను ఎప్పుడైనా మంది గురించి పటుకున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు సరే అమ్మాయిలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదనా చెప్తే అడ్జస్ట్ అయిపోతారు అద అబ్బాయిలు అంటే ఆ మాటలా మోస్ట్లీ అర్థం చేసుకోరు అర్థం చేసుకో అ కొంచెం ఫోర్స్ ఏ చెత్తారా
మాయ నాకు నచ్చితే చెత్తా లేకపోతే లేదు గన్
వవ్ గా ఉంటది నచ్చకుండా ఎందుకు చేయాలా అట్లా మేము కానీ
మరి నువ్వు కూడా వేసుకో ఆట్లా
చి ఇప్పుడు నేను అట్లా నేను నేను నేను కాదు నీ అయ్యా అయ్య చెప్తే ది వినవా
ఆ
ఊ నన్ను చిన్నప్పటి నుంచి అట్లే పెంచిండ్రు మరి
చిన్నప్పుడు గింతే ఉండే ఇప్పుడు పెద్ద పెరగ లేదా
ఇగ అట్లా అల్లం చేసింది నాక్
ఆయితే చిన్నప్పుడు అల్వాట్ ఇప్పుడుదాకున్యాయమిచినోడు పాల్ దాగితే ఇప్పుడు నూ దాగుతున్నావ్ పాలు తాగుతున్నావా మరి
తాగుతున్న
ఆ చిన్నప్పుడు అంటే ఆ అమ్మి అమ్మి వాళ్ళు నీక్ కు అది ఇది చేసింది ఇప్పుడు నీకు చేత్తర
చేత్తాన్లు
అవో ఏం చేత్తాన్లు
అన్నం దిన్పిత్తది
పిచుడు కాదు వేరే పనులు జేత్తరు ఇప్పుడు జేత్తరా
ఏ పా
అందుకే అంతా ఉండదు ఎప్పుడైనా మనం మనకి మనుసులో అనిపించింది ఎంబటే చెప్తనే ఉండాలి అదే ఔటయే అయితది ఎందుకు అప్పుడే పోతాన అంటన్నావ్
బాయ్
ఎందుకట్ల
వా
ఎందుకు చెప్తంటే ఇనవా ఇంక మస్తున్నాయి చెప్పేటి
చూడొక్కసారి
ఏంటిది జూశేది
ఆడ జూమ్డ్ రా
ఆ ఓకే ఓ
ఇది నార్మల్ కాల్ కాదు
అర్ధం కాలే
ఇది నార్మల్ కాల్ కాదు అంటాన్నా
బాయ్ బాయ్
బాయ్